లో ఎందీ రా ఇ వాయిస్ అంత బ్రేక్ అయితుంది ఇందులో
అవునండి ఇప్పుడు
హు ఇప్పుడు ఓకే కొంచెం
హమ్ ఏం చేస్తున్
ఏం లేదు ఇందాకనే ఫోన్ చేసిన ఆయనకి ఫోన్ చేస్తే ఇందులో నుంచి ఫోర్ మినిట్స్ ఏమో మాట్లాడండి వాయిస్ అంత బ్రేక్ అవుతుంది కరెక్ట్ ఉండా
అవునా తిన్నావా
తిన్నా ఏవరు ఎవరున్నరు రూమ్లా
మ ఫ్రెండ్ ఉంది
ఉహు పోయిరా షాపింగ్
పోయచ్చినం
నా తీసుకున్నాం
చపిదడి తీస్కోలే డ్రెస్ ఏ బాలే నచ్చలే
కొంచం వాల్యూమ్ తక్కో పెట్టుకో ఉహు అమీర్ పేట నా ఎడికి పోయినవ్
అమీర్పేటె
చెందనువా
ఆ
హ
ఏం బాలేదు డ్రెస్సెస్ ఆయన కూడా ప్రైస్ ఏక్కో అన్నారు తీస్కోలే
ఎలాంటి మోడల్ విష్ణు
ఏదో అందరెళ్ళం అ అది ఇష్ట
నీ టీవీ సౌండే వినిపిస్తుంది ఆ మీద కొంచెం టీవీ సౌండ్ తక్కవ పెట్టుకోవా
ఆ సరే పెడుతున్న
ఏ స్టైల్ చేస్తే మంచగా ఉండదనా మంచుండ మజు డా స్టైలీని ఇలా మంచిగానే వస్తాయి
ఏమో అలకు పోలేను
ఉహ
పోదానియ నల రేటు ఇన్నది సెపరేట్ ఉంటే వాళ్ళు ఎత్తుకొని అ
అవును
అయినా వేస్ట్ ఏవో సింపుల్ గా కొనుకున్నాను అ ఇంటి వేగ తీసుకోవాలి ఇక
ఆ తీసుకో కాదు మీరు వన్ మంత్ ఉంటారు కదా ఫాస్టింగ్ పన మనంత ఒక దవుడుకిది
మళొ ఒకట దేవుడు మది
ఆహ అందరు అందరు ఉంటారా
ఆ అందరూ ఉంటారు ము
మీంట్లా మీ మమ్మీ వాళ్ళ కూడా
హా బాబేయ్ వాళ్ళే కుడ్ గూడాలి తప్పుడిట్ట
ఊహూ మళ్ళా ఎప్పుడొస్తావు హాస్టల్ వెకేట్ చేసి
ఆ ఎప్పుడొస్తున్నావ్ తెల్వది ఎగ్జామ్ దాయాలి
అడగినాను అడగలే నువ్వు
ఆమడగలే ఎగ్జామ్ పెడితే అప్పుడు వద్దామని జూత్తాను
ఆమె ఏమన్నది
ఎవరి
అడిగినవా అసలు నాకీ నేను రాస్తా నాకు వెటు అనేేషి
అడిగినా పెట్టను ఇప్పుడే పెట్టను ఒకలున్నారు వాళ్ళు రాసినంక పెడతాను అన్నదామ్
ఊహూ ప వస్తుందంట రియలనే పేపర్
అదేష్టా పూ అనే రాయట్లే ఇగ
చందు ఎప్పురోస్తాడు
తెల్వత నాకుతాను
నీకొకటి చెప్పాల్ల ఏమంటారు ఈ మంత్ ఎండింగ్ లోనో నెక్స్ట్ మంత్
అవునట బాయాలి నేను ఒక రెం ఒక వీక్ తర్వాతఐన రాస్తనన్
రాశి పడిచ్చి ఏదో ఒకటి కలికిన్ పెన్నీటివ్ త అలా సేవనేట్ఒన్ ఐతుంది
అదే అదే అవుతుందినే కదా అతుంది నాకు ఏం వెళరుదన్న అట్లే పెట్టమంటే హార్డ్ వస్తుంది పేపరు అని అంటారు సల్కె లేటైన్ద్ అప్ ఇప్పుడు డిసెంబర్ లో పెట్టమంటే పెట్టలేదు
అవును అప్పుడు రాస్తే ఇప్పటి వరకి అమ్మ ఏ లొల్లి ఉండకపోతుండే తుండే మెడికోడ్ లో వస్తుండేకావచ్చు మెడికోడ్ ల ట్వంటీ మెంబర్స్ నో ఏమో తీసేసినారంట, క్లారస్ ల టూహండ్రెడ్ మెంబర్స్నీ తీసేసిరట, అక్క చెప్పింది
చూసుకుందాంఅని ఫస్ట్ ఎగ్జామ్ కావట్లే ఏం కావట్లే చిరాక్పుడుతుంది
ఆ మీరు అం ఇప్పుడు ఏంటి అంటే మీరు ఎగ్జామ్ వెళ్ళిందనుకో ఉప్పలున్నా కూడా ఏ ఇదేమంటరు వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటిదే వర్ కాకుంన్న టెలికాలర్ ఏదో ఒక దాంట్లో ఒక వన్ మంత్ దాంట్లో చేసి వేరే దాంట్లో చేసినా బెటరే కదా హాటల్ ఫీ అయిన ఎల్ తది
మ్
అంతెగద
మేము ఏం చేస్తాం, ఎగ్జామ్ అయిపోతే బాధయిపోత్ అనుకుంటాంగాని అది రాశిన కూడ భయమైతది
అసలు జో అయితసలు పట్టిచుకోను కూడా పట్టిచ్కోలేద్ ఎగ్ గ్జామ్ గురించి
అవును ఏమ ఆయన కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధలు
ఫోన్ చేస్తుందా
ఇంట్లోనే అప్పుడప్పుడు
సిట్యుయేషన్ ఘోరమేనే పాపం మా బాబాయ్ మంచి కష్టం లేడట కాళు చేతులు ఉబ్బినయంట కడుపు ఇంత పెద్దగ అయినయంట నీరు వస్తుందట టూ డేస్ నుంచి మోషన్ పోలేదంట
ఎక్కడ హాస్పిటల్
ఇడనే ఉస్మానియా హాస్పిటల్
అవునా అసలు ఏమైంది మరి
మొత్తం లివర్ మొత్తం డ్యామేజ్ అయింది ఫుల్లు ఇప్పుడు తీసేసి లివర్ తీసి కొత్త దయ్యాలం కూడా మొత్తం మనిషి లివర్ ఖరాబ్ అవ్వడం వల్ల వాటి వాళ్లు వచ్చే సిమ్టమ్స్ వల్ల ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాంమన్నా కూడా కష్టం అవుతుంది ఏమైంది మొత్తం ఎల్లో కలర్ అయిపోతున్నాడు బాడీ ఎంత ఎల్లో అయిపోతున్నది కిడ్నీలు కరాబయినయ్
తొందర డైజెస్ట్ కాల ఇగస తిన్న కూడా ఆయనకు
అసలు తింటలేడే ఒకటే ఇడ్లీ తిన్ తిన్నుడు ఒక ఇడ్లీ ఆ జ్యూసెస్ తాగుతున్నాడు ఆ జ్యూస్ జాగిన కూడా ఫుల్ కడునొస్తుంది కడుపునొస్తుందని అంటున్నడు
అవును నొస్తది ఎందుకంటే అది డిజెస్ట్ చేసేది మన లివర్ కదా అంటే బ ఆ మెటబాలిజమ్ అక్కడేగా జరిగేది
ప్చ్ కొంచెం డ్యామేజ్ అయినా కూడా అది కజ్ అది ఏమంట్ దరు దాని వరకు కట్ చేసినా కూడా లివర్ అనేది పెరుగుతుంది కాబట్టి కొంచమనా మంచు ఉంటుండే గని మొత్తమే మొత్తమే ఖరాబ అయిపోయిండు మనిషంతా
కాద్ మొత్తం తీసిస్తే ఏం కాదు కాదా మన ఏమైతది
తీచేస్తే ఎట్లా మరి ట్రాంస్పన్ తీశే ఆహా అట్లట్లా కొంచము టాన్స్ కండీషన్ జేయలంటే ఫస్టు పర్సన్ మంచి ఉండాలి కదా ఆ సింప్టం అన్ని ఎక్కు లేకుండా కొంచెం స్టేబుల్ ఉండి ఒకే చేస్తే తట్టుకునేంత శక్తి వున్నది అన్నపుడు చేస్తరు ఇపుడు అయినకు ట్రాన్స్ కండిషన్ చేసినా ఫస్ట్ అన్నం అరగాలే ఊ ఫుడ్ తింటేనే కదా సెట్ అయ్యేది ఏం చెప్ తిరు వెంఎండోస్కోప్ వేసిరూ వేండస్ కోం చేసిన తరువాత లివర్ మొత్తం డామేజ్ ఎందమ్మ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతునది అని అంటునరు ఎప్పుడు టెస్ట్ చేసిన ఒకే రీజన్ చెప్తున్నారు లివర్ డమేజ్ అయిం ఏందేలే మని ఏమో నాక్ రోహిణి హాస్పిటల్ అని అయితే ఒక్క రోజుకి ఒక్క ఇంజక్షన్ కి టెన్ థౌజండ్ ఏమో తీసుకురు ఊ తాగు తావుడసలు ఎవ్వ
ప
టెన్ తౌసండ్ ఒ ఒకామిది ఏ ఒక్క రోజుకే ఫార్టీ అటికే చేంజ్ పడింది తెలుసా అడ మా అమ్మ అసలు ఇల్లు కట్టడానికి ఆగం అయ్యింది ఇప్పుడు ఇల్లు ఏం చేసార సామ్ కట్టరా వాడు ఉంటాడు కదా ఇల్లు కట్టేటోడు వాకి సెవెంటీ థౌజండ్ ఏమో ఇష్ట వాడు సి ఫిఫ్టీ థౌసండ్ పని చేసిండు ఇంక ట్వంటీ థౌజండ్ మాకే లాస్ అయింది వాడు రా అండి అంటే నేను రాను మా తమ్మున్ని పంపిస్తా అంటున్నాడంట వాళ్ళ తమ్ముడు పనిదొంగ మళ్ళ్ పేరిటని మాట్లాడితే మళ్ళీ ఇంక ఇరవై వేలు ఎక్కువ అయితుంది మా అమ్మ ఏడుస్తాంది అటు పై పల్లకి ఇటు పైకి ఇల్లు ఇప్పి పడేసి మేమేమో రెంట్కి ఉంటానం మళ్ళ అట్లా అయింది ఇక ఇట్లాయింది మా బావే మంచిగ లేకపోతే ఇప్పుడు కట్టలేం కదా అట్లా ఆగమాగమైంది అంతా ప్చ్ మా అమ్మయితే తలకాయ్ పట్టుకుని కూచున్నారు
ఎంతైనా బాధైతుంది
ఘోరం అంటే ఘోరంగ ఒకటే సారి తెలుసా మళ్ళ మేము మొన్న మొన్ననే బండి కొన్నము ఆటో కొన్నము ఆ ఫైనాన్స్ కూడా మస్తు ఇబ్బంది అయితుంది తెలుసా
ఎవరు తినేది మా ఇంట్లో కూడా ఇప్పుడు అంతనే మా నాన్న సెటిల్ అయి అవుతున్నాడు అనేసరికి అప్పటికి కా మలేరియా డెంగ్యూ ఫీవర్ వచ్చి అంతా ఎటు కా సరిపోయింది మాక్కూడా
మంచిగా ఓకే సెట్ అయితున్నాం అన్న టైమ్లో ఇట్ల అయితున్నాయి
నిజంగా అసలు ఏదన్నా చేత్తానం మంచిగుంటానం అన్నప్పుడే ఏదొకటి అయితది
లాస్ట్ ఇయర్ ఏమో మా తమ్ముడు అం అందరూ మా తమ్ముడికి అపెండిక్స్ అయినప్పుడు అందరు హాస్పిటల్కి వచ్చి ఓకే వీళ్ళు మంచి అయ్యారు ఒకరు ఎవరో వాడుతున్నారు అనుకున్న లోపే ఇది వచ్చింది అని అందరు అంటున్నారు తెలుసా లాస్ట్ ఇయర్ ఏ తెలుసా మా లాస్ట్ టైం మా తమ్ముడికి అపెండిక్స్ అపెండిక్స్ అయిన త్రీ మంత్స్ కి మా అమ్మమ్మ కి గర్భసంచి ఆపరేషన్ అయ్యింది పోరా ఏం చేస్తాం అట్లనే సిచ్యువేషన్
మీ పేరెంట్స్ అక్కడే ఉన్నారా ఇప్పుడు
మా మమ్మీ వాళ్ళు ఇంటికాడనే ఉన్నారు మా మమ్మీకి పీరియడ్స్ వచ్చిండే మమ్మీ ఇంటికి పోయింది ఇప్పుడొస్తాదట
ఇప్పుడు ఎవరు ఉన్నారు మరి అక్కడ
ఈడా నానమ్మ మున్నా అక్క పిన్ని ఊ రేపు మా మమ్మీ తమ్ముడు
పొతామన్
డాడీ ఏ రేపు పోతా అంటా మ అమ్మ ఏమన్నది నువ్వు ఎందుకు తిని పోతున్నావు కదా ఏమొద్దు అని అన్నది ఏవైతే మనిషి పోతా అయిపోవా అని అన్నది కాని నాకు ఈడ ఇక్కడ అక్కడ తిరగడానికి ఒక్క రోజన్నా ప్రశాంతంగా వడుకుంటే కొంచెం రిలాక్స్ ఉంటుంది రేపు మళ్ళా పోయి ఎంత టార్చర్ ఆడ ఘోరంగా కష్టం ఐతుంది ఇటు అటు పైసలు వెళ్ళక
రేపు ఆఫీస్ ఉందేమో నీకు మరి
ఊ ఉంది పోవాలిగా
ఎంతిస్తుర్రు నీకు శాలరీ
తక్కువనే వస్తాయ్
ఏ కంపెనీ నువ్వు పోయేది
అగస్టస్ ఊ నిన్నా నువ్వు నాన్ సర్టిఫైడే ట్రై చేస్తావా
మరి చెయ్యాలో వద్దో అర్థం కాట్లే ఇంకా డబ్బు పెట్టినాంక మళ్ళ సర్టిఫికేట్ చేసుకోపోతే మళ్ళీ నాకు తెల ఉంది మ్మ్